హలో హాయ్ ఏ లేదు ఇట్లా బయట కూర్చున్నాం మీరేం చేస్తున్నారు
ఏం లేదు ఇంకో పాప అన్నం వేమంటే వేస్తున్నాం
అవునా ఎంత మంది కిడ్స్
ఇద్దరు
అవునా అవునా ఉన్నారా ఇంకొకరికి ఏమన్నా
ఉన్నారు ఉ
అదే లే ఇద్దరు ఫ్యాబ్ అ అన్నారు కదా ఇక విలేజ్ లో ఖచ్చితంగా ఇంకొకరు ఉంచుకోమని ఖచ్చితంగా అంటారు
ఆ అవునవును ఏంటన్న పోర్స అలేే
అవునా ఓకేలే మీకు ఉంటే ఓకే కొంతమంది ఏంటంటే అత్తమామలే సపోర్ట్ చేస్తారు హస్బెండ్ ఇట్లా చేస్తారు మదర్ కి ఉందా లేదా అని ఆలోచించారు
అవున అవును
కొ నార్మలా సీజరింగా ఆహా గ్రేట్ అయితే అందుక ఉంజుకూరు నాకు బాబు సిజరింగ్ే ఇప్పుడు నెక్స్ట్ అయినా కూడా నా తెలిసి సిజరింగే అవుతుంది ముత్త నాకు
ఆ అంటే ఇట్లా గ్యాప్ ఉంటది కదా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ అట్లా ఉంటే నార్మల్ అయ చా స్ ఉంటేంట
అవునా
హ్మ్ లేదా హ్మ్ లేదాంట అట్లా ఫైవ్ ఇయర్స్ గ్యాప్. వస్తే ఏం కాదంట. అంటే నార్మల్ ఇవ్వడానికి.
నార్మల్ అంటే నాకు. కొంచం భయం వేసింది రింగ్ అంటేనే ఓకే అనిపిస్తాది కాని.
అదేలే అంటే అప్పటి వరకే పెన్ ఉంటాది కొంచం.
అదే అట్లానే అంటారు చాలా మంది కొద్దిసేపు ఆపుకుంటే అయిపోతుది అని కానీ ఏమో మా అక్కను చూసిన రెండు ఆమకు నార్మల్ అయిన కానీ నరకొని చూసింది ఇంకా నాకు భయం వేసింది ఇంక నా నార్మల్ అంటే ఇక మది సీజరింగ్ ఏంటంటే ఇంకా ఎప్పుడ ఇ ఒక బ్యాక్ పెయిన్ ఎక్కువ బరువులు పట్టలేము
వర్క్ ఎక్కువ కంటిన్యూస్ గా చేయలేము అనమాట
ఇక అంత చేయలేము నాకు ఇదిగో ఇప్పుడు సీజనింగ్ అవడం వల్ల బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది ఏజ్ లోనే ఇంకా ముందు ముందు ఇంకెట్లుంటందో ఇప్పుడు మళ సెకండ్ ఒకలా అయినా కూడా ఉమ్ నాకు ఇట్లా కొయ్యడం కూడా కొందరు కొంచెమే కోస్తారు కానీ నాకేంటో మరి ఆ కోసం నుంచి ఈ కోసం కోచరు
అదే అదే కొంతమందికి బాడీ
అదే బాడి తగ్గట్టు ఆ
ఇంకా మీరు ఊర్లలో పండుగలు బాగా జరు ఊర్లలో పండుగలు బాగా చేస్తరా
ఆ చేస్తరు కానీ మేమే ఎక్కువ రాము ఉందే మమ
ఇప్పుడు మీరు సిటీ మీరు సిటీలో సిటీ ఇప్పుడు మీరు కూడా సిటీలో వు కదా సిటీలోనే కదా
ఆ సిటీలోనే ఉంటాం
ఉమ్ కని సిటీకి విలేజ్ కి చాలా తేడా ఉంటది ఫెస్టివల్స్ ఏమైనా జరుగు తే మాత్రం సిటీ ఊరికొస్తేనే మంచిగన్
అవును ఊరికే ఒస్తంగని మామ వాల్లు రారెక్కువ ఈగ మా అత్తగారు ఊర్కి గ అట్ల ఎల్లి అక్కడ చేసుకుంటాం
ఎక్కడైతేంది గని మొద్దానిక అయితే ఊరికొస్తేనే బాగుంట్ ది కదా ఇప్పుడు ఆ సిటీలోనయితే అంత ఏమంటారు అనిపీయదు
ప్పా ఇంకేముండదు
ఆ బయటికి రావడము మాట్లాడము అట్లాంటివి ఉండయి ఇప్పుడు మన దగ్గర బతుకమ్మ వస్తుంది అని అంటే అందరు కలిసి శారీస్ తీసుకోవడం అందరు కలిసి కోలలు తీసుకోవడము ఇప్పుడు బొడ్డెమ్మలు కూడా ఎస్ స్తరు కదా
అవును నాకు అసలు అసలు ఆ ఫెస్టివల్ గురించి కూడా అం తెలిదు ఈ బోడ్డెమ్మ ల
అ నా కూడా అంతకు ముందు తెలీ ది నేను కూడా సిటీలోనే నేను చదువుకున్నది పెళ్ళి అయ్యే వరకు కూడా నాది సిటీ లోనే తర్వాతకి నేను అంటే మాది ప్రాపర్ ఒచ్చేసి ఊరే కాకపోతే ఏందంటే అక్కడ డే చదువుకున్న నేను పెరిగి పెరిగి పెద్దయిని
మ్ కుడ అంతే మొత్తం ఇక్కడే గాని చదువుకోవడంము పెరగడం అంతా సిట్ టి ఇంగ పెళ్ళిళలకు రావడం పండగలకు రావడం తప్ప
ఉ కాకపోతే అప్పుడు పెళ్ళయినంక కూడా అక్కడికి వెళ్ళాము అక్కడికి సిటీకి వెళ్ళి ఒక సిక్స్ మంత్స్ ఉన్నాము అప్పుడు కోవిడ్ బాగుంది
అవును మీ మ్యారేజ్ అయినాకనే కోవిడ్ వచ్చిందా ఏ ఇయర్ మీది
అంటే మాది టూ తౌసండ్ థౌజండ్ నైన్టీన్
అవున మాది ట్వంటీ మా మ్యారేజ్ అయినంక టూ మంత్స్ కి వచ్చింది కోవిడ్
ఉ అయితే ఇంకా బాగా సివియర్ గా ఉంది ఎందుకులే అనేసి వచ్చేసినాం అనమాట అక్కడ నుండి సిక్స్ మంత్స్ ఉన్నాము సి సిటీలో తర్వాత ఇక్కడికి వచ్చేసినం విలేజ్ వచ్చినాం విలేజ్ వచ్చినంక ఇక్కడ మనక ఏంటంటే వాల్యూస్ తెలుస్తాయి పండగలు ఆ మనకు ఏదైనా
పిల్లలకి కూడా మంచిగా కలిసిపోయే గుణం వస్తుది మన నలుగు నలుగుర్లో
ఉ ఊర్లలో ఉంటే అట్లనే వస్తుంది ఇంకా సిటీలో అనుకో పోవడం చ స్కూల్ కు పోవడం రావడం చదవడం ట్యూషను ఇదే ఇక ఇప్పుడు ఉ ఉండ కాకపోతే కాకపోతే ఏంటంటే ఇక్కడ శాలరీ తక్కువ కొంచెం ఇన్కమ్ అనేది తక్కువ ఉంటది అంతే
అంతే ఇన్కమ్ తక్కువ ఉన్నగాని ఇక్కడ మరి ఇంటి రెంట్ ఉండదు వాటర్ బిల్ ఉండదు కరెంట్ బిల్ ఉండదు
అవును రూమ్ రెంట్ వాటర్ బిల్లు కరెంట్ బిల్లు ఇప్పుడు కరివేపాకు కొను కొనుక్కోవాలన్న అక్కడ ఐదు రూపాయలు ఇస్తేనే కరవేపాకు ఇప్పుడు మనం ఇడో సెట్టు పెట్టుకుంటే అయిపోతది ఆ ఇంటికి పోయి తెంపుకోవచ్చు కూరగాయలు కూడ మనం
మిర్చికి ఇట్లా అవన్నీ వేసుకోవచ్చు ఇంట్లో మనం వెళ్ళిపోతే అసలు వంటకు కూడా అక్కడయితే ప్రతిదీ కొ
ఇప్పుడు పప్పులు ఇట్లా కొనుక్కోవాలన్నా కూడా మనం ఊర్ళలో పండించుకుంటాం కదా
ఉమ్ మన కూడా ఏద
చెన్కాయ ఆ చెన్కాయ చెన్కాయ ఏరడానికి పోతారు కదా దానికిపోతే వాళ్ళు కొంచెం పెట్ ఇర కంకులు ఇరువపోతే కంకులు కంకులు కొన్ని పెడతారు పేసర్లు ఏరడం పేసర్లు ఉంట అంతే కదా అవి జేయపోతే అప్పుడు కొన్ని పెడతారు ఇక మనకు పప్పులకు అనేది లోటు ఉండదనమాట
అవును ఏదో ఒకటి ఉంటాయి సిటీలో ఒక సంపాదన ఉంటది గాని దేని దానికి సరి
అవును ఇప్పుడు ఇంక మళ్ళ మనం ఊర్లో లేదైనా కూరగాయలు కోనలన్నా కూడా పెంచుకోవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకో సోరకాయ పెట్టుకోవచ్చు చిక్కుడుకాయలు పెట్టుకోవచ్చు కాకరకాయ అ వండి వంకాయలు మిర్చి అట్లాంటివి మన ఇంటి దగ్గరనే పండించుకోవచ్చు.
ఆ అవును
ఇంటి దగ్గరనే పండించుకోవచ్చు మంచిగా ఉంటాయ్
ఆ మంచి పని ఊర్లో ఉండటమే నాకు ఇదే ఇష్టం కానీ ఇంకా ఇంకా సిటీలో ఉన్నాం కదా తప్పట్లేదు. అక్కడ ఉంటడు కాబట్టి మా ఇగ అట్లనే ఉండాలి.
ఉమ్ అంతే
ఉమ్
ఏ అదేంటో అగే సిటీలో అలవాటు కాకపోతే దాన్నిది దానికే ఉంటది ఇక్కడ ఊర్లో అలవాటు పడిపోతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళలేము. సిటీలో అలవాటు పడితే అక్కడ నుంచి ఇక్కడికి రాలేము.
ఉమ్
ఉమ్ అక్కడ ఎంత ఖర్చు ఉన్నా ఇక్కడ నుంచి ఇక్కడికి రాల ఇక్కడ ఎంత మిగిలకపోయినా కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాం
అవును తిన్నారా పిల్లలు మరి
తింటున్నారు ఇంకా మేం తినలేదు మీరు తిన్నారా
నేను తినేసిన మా బాబు కూడా కొంచెం ఎర్లీగా తినిపిచిన ఈ రోజు మా ఫీవర్ మ్ ఎర్లిగా ని వస్తే చాలు పుల్లవి
అవును ఇంకా అసలే వాతావరణం కూడా బాలేదు అ వర్షలు ఉనాయి అనేసి అసలు నిన్న కొంచెం లైట్ గా వర్షం కూడా పడింది
మాక్కూడ లైట్ గా చుక్కలు పడ్డయి అంతేకాని ఇంకా ఏం లేదు ఇగ మబ్బు బాగా పట్టింది నిన్న.
ఉమ్ నిన్న అసలు కొంచెం కూడా ఎండ ఎండలాగా అని పియ్యలె ఈ రోజు బాగా దంచి కొట్టింది ఎండ మాత్రం
చూసిర్రా మీరు
అంత గమనించలేదు
ఆనే నిన్న ఈవినింగ్ టైమ్ లో వచ్చినవి దూసినం
అవునా నేనంత గమనించచలేదు మే హ్మ్
మ్మ్ హ్మ్ పిల్లల చల్లుగుంది మంచిగ బయట కూచోనుం టే ఆ బాగుంది వెదరు ఆ మా ఇంకా రేకులు ఉంటాయి మా అమ్మ వాళ్ళది అవును హ్మ్. మ అమ్మ వాళ్ల రేక్కుల్ది ఇల్లు అంత మస్తు వేడిగస్తదిం
అమ్మో ఇంక రేకులే ఇంకేం అంతా ఉంటది
నీల్ ధులే ఇప్పుడు అయితే చల్లగ వుంటుంది మా ఎండక్ అడ ఎండ మస్తు కొడుతుంది
ఆ ఇప్పుడు నైట్ టైం కూలింగ్ అయితది కదా నైట్ టైమ్ ఏం కాదు ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ వాతావరణం బాగుంది కాబట్టి కొంచెం ఈవినింగ్ టైమ్ లో ఏం కాదు ఇంకా మేలోనైతే అయ ఆ సాయంత్రం టైమ్ లో కూడా రేకుల రూంలో పండు
అవును ఇంగ మే వరకు ఉండాలి ఇప్పుడు ఒక టూ త్రీ వీక్స్ ఉంటరు నెక్స్ట్ వచ్చేస్తయ్ వాళ్ళు కూడా సిటీకి మళ్ళీ
ఉమ్ వామ్మో ఏ రేకుల రూమ్లలో ఉండ ఉండాలంటే ఉండలేం ఎండాకాలం
మస్తు ఎమ్మటె దిగి పోతది కిందికీ ఆగటికి ఇమ్ అంటే గాలోస్తది. కిటిలల్లు చూసుకొని పండుకోవాల్సిందే కానీ, ఇంట్లో అయితే అసలు ఉండలేము.
అవును ఇంకా చెట్టుకిందనన్నా సల్లగుంటది కానీ ఇంట్లో ఉంటే ఉండలేం అసలు ఇంకా కూలర్ పెట్టుకుంటే గాని ఉండలేము
మొన్న మా ఫ్రెండ్ వాల ఇంటికెళ్ళిన వాళ్ళు ఇద్దరు అయితే ఇ ఏసీ ఉంది కదా ఇంట్లో ఉహు విలేజ్ కానీ ఏసిలో అయితే ఉండరు
ఎండ తట్టుకొని వాళ్ళు ఉంటరు కదా
ఆ
ఇప్పుడు అందరు పెట్టుకున్న సిటీ విలేజ్ అలాగా
అసలు విలేజ్ వాళ్లే బాగున్నారు డెవలప్మెంట్ చూసేకి ఇవాళది ఏం లేదు చెప్పాలంటే విలేజ్ వాళ్లదే మంచిగ ఉంది ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్లకు ఈ సిటీ వాళ్ళది ఏమున్నది ఇట్లొచ్చేటప్పుడు అంతబా దేనికిలేరు
అంతే అంతే ఇప్పుడు సిటీ ఇప్పుడు విలేజ్ ఉన్న వాళ్ళ గన్కో అన్ని ఇక్కడే ఉంటాయి వాళ్ళకు వచ్చి చదురుకోవడము చేయడము అట్లాంటివి ఏముండే ఇప్పుడు సిటీలు ఉన్న వాళ్ళు వచ్చిరనుకో మళ్ళీ రావాలి పోవగాదు పని వాళ్ళకు మళ్ళా వచ్చిందంటే మళ్ళా అన్ని చదురుకోవాలి అక్కడ చదురుకోవాలి ఇక్కడ చదురుకోవాలి పోవాల మళ్ళ
అవును ఇప్పుడే వో ఇప్పుడే ఇలాగే చేదం అనుకున్నాం జరుకున్నాం ఇంక రేపు వెళ్ళిపోతాం సీటి
ఇప్పుడు పెద్ద బ్యాగ్
పిల్లల్ని అలాగే చేసుకొని ఎట్ల అ ట్లా ఫస్టివల్ అయింది కాబట్టి ఫ్రీ బస్ లో కాని
హ్మ్ సరే అండి మరి హ్మ్ బాయ్